హలో ఆ చెప్పండి ఆ తిన్నా అండి మీరు తిన్నారా నిన్నే ఏం కూర చేసారండి హలో మాద్ పాలకూర పప్పండి చెప్పాలండి ఒక హలో
ఆ చెప్పండి
హ్మ్ ఎటైనా గుడికెళ్ళొచ్చారా అండి అంటే ఈ రోజు ఉపవాసం కాద ఉపవాసం రోజు ఎటైనా గుడికెల్తారా అని
దగ్గరో
నే మేం గుడ్లున్నాయి అంటే ఏం చెప్పన్నావ్ హ్మ్ ఆ
అంటే నరసింహస్వామి ఉంటుంది మా దగ్గర కొంచెం ఫేమస్ నరసింహస్వామి
హ్మ్
అక్కడ స్వయంగా వెలిసిందని చెప్పేసి
ఆహా అంటే ఎప్పుడు వెల్ దగ్ వెళ్తా ఉంటారా
సాటర్డే
హ్మ్ ఆ
పైన ఉంటాడు కొంచెం కిందికి మెట్టేల్ ఎక్కుంటాయి అట్ కొంచెం
హ్మ్
డు లెక్కుంటాది అది కూడా కొండ మధ్య
ఊహూ హ్మ్ బాగుంటారా జనం వస్తుంటారా
వస్తుంటారు తొలి ఏకాదశి ఇంకేమైన్నా ఫెస్టివల్స్ సో ఎప్పుడు చాలా మంది వస్తు త అంటారు
ఊహూ
అక్కడ కొంచెం స్వయంగా వెలిచిందని చెప్పి
హ్మ్ ఆ ఇవ్వలా టట్టు ఏమైనా ఉందా అంటే
టెంపుల్ కి ప్రత్యేకత అంటే అదే అ
హ్మ్
విన్నాక కూడా కొనేరుల నీళ్లు ఎప్పుటి
తిప్పుత
వర్ష్ వర్షం గి ట్ల పడ్ తే అందులో వడవు కొండే అడ్డుంటది
ఆహా మ్మ్ హ్మ్ పోనీలే కుసుమి ఉ దెగ్గిర్లో ఇంకేమన్నా ఉన్నాయా అండి అహా ఉమ్మ్ ఓహో ఏ దేవుడు ఇష్టం అండి బాగా మీకు హలో
శివుడే ఇష్టమండి
శివుడేనా హ్మ్ అందుకేనా సోమవారం ఉపవాసం చేస్తారా ప్రతి సోమవారం ఉమ్ హు ఇంకా అండి ఆ వెళ్తామండి మాకు ఇక్కడ శివాలయం ఉంది, శివాలయంలోనే స్మశాన వాటిక కూడా ఉంది. ఇక్కడ పక్కన నది ఉంటది, ఒకపక్కన స్మశాన వాటికి ఉంటది అది ఒకసారి బాగా వర్షాలు పడ్డప్పుడు నది పొం గి గుడంతా మునిగిపోయింది మునిగిపోతే ఆ గుడిని మళ్ళీ కొత్తగ్గట్టారు హైట్ గ్గట్టారు మునిగిపోవద్దు అని ఇంకోసారి.
కలిసే ఉంటదా అండి మరి అది
హ్మ్ హూ
తోలి ఏకాదశి వస్తే పండుగలు స్టార్ట్ అయితాయి మనకి ఆషాఢ అయిపోతే
హు హలో ఆ చెప్పండి అ ఇప్పుడు ఓకేనా
ఈవ్నింగ్ పనులు హా
ఒక వన్ మంత్ అయిపోతే ఆషాడ నుండి మనకి స్టార్ట్
ఏ టైం అయిని అవునవును అన్ని పండుగలు చేసుకుంటారా అండి మీరు
ఇగ చేసుకుంటాం కదండి
ఏ పండుగ బాగా చేసుకుంటారండి అంటే ఏ పండగంటె ఇష్టం ఉహుం నోముల ఉం ఉం ఉం
దేవారి తరపున కూడా అందరికి మా ఇంట్లోనే ఉంది నోము అన్నట్టు
ఉహు ఆహ అంటే ఎప్పుడెప్పుడు చేసుకుంటారు అవి
ఇయర్లీ వన్స్
ఇయర్లీ వన్స్ ఆ అంటే ఇట్లా ఏమంటారండి సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు కదా అట్లా ఇట్లా మన పేరు ఉంటందా కేదారిశ అంటే టె దంపతులు ఏమైనా దంపతులు చేయాల కదా పెద్దోళ్ళు చేయాలన ఉహు ఏంటండి దాని వల్ల లాభం ఏంటి
అంటే ఇప్పుడు సత్యనారాయణ
ఆహా ఉహు
అది ఇంకా మనము పడ్డ పడకున్న అది పడగొట్టకుండా చేసుకోవాలి
ఉహు
చేసుకున్
అంటే ఈ పర్టిక్లర్ గా ఈ రోజు చేయాలని ఎమన ఉందా
ఆ అమావాస్య రోజు చేస్తారు అది
అమావాస్య
అమావాస్య రోజే ఎక్కువ చేస్తారు ఇంకా కొంతమందికి వీలు కానోళ్ళు కార్తీక పౌర్ణమి ముందు వరకు
ఉం ఉహు కార్తీకమాసం అమావాస్య హు హు
నేను ఇంగ కొంతమందికి వీలు కాని వాళ్ళకి అప్పటి వరకు చేసుకుంటారు
హు హుమ్
దసరా దసరా ఎక్కడ సెలబ్రేషన్ చేస్తారండి మీరు మీ ఇంటి సైడ్ బాగా జరుగుతద దసరా మీ ఇంటి సైడ్ బాగా జరుగుతది బతుకమ్మ
అంటే మేము పండగంత ఇంట్లో బాగా చేసుకుంటాం కానీ మాకు నోములు అట్లాంటి ఏం లేదు దసరా రోజు ఇంకా ఇ అంతా బాగా జరుగుతుది అమ్మవార్లు దసరా రోజు వా అమ్మవార్లు నవరాత్రులు నవరాత్రు రోజు అమ్మవారిని బా బెడతారు బతుకమ్మని బాగా చేస్తరు కాళీ ప్లేస్ లో డీజిల్ అవి పెట్టి బతుకమ్మను పెడతారు రోజు కోకళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజు కోకర్లు పేర్చుకొని వస్తారు బతుకమ్మని పెద్ద బతుకమ్మని మిగతా వాళ్ళందరూ చిన్న బతుకమ్మని చేసుకొని వస్తారు
సరూ పాటలు పాడతారాండి మీరు
ఎవరు నేనా నేనా నాకంత రావండి నీకొచ్చ
నార్మల్గా
హుమ్ నాకంత సింగింగ్ రాదు పాటలంతా పాడను వింటా కానీ విన్మంటే
దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికె
హుమ్ ఇంకా మీ దగ్గర బా చేస్తరా మరి
బాగా చేస్తరు అమ్మ వాళ్ళు మంచిగా వాడతారు ఇంకా అమ్మ వాళ్ళు త
హ అవును హు హు అమ్మవారి మెరుస్తరా
అది నేను కూడా వేస్తాం మనుషుకు అంటే మేము ఫైవ్ మెంబర్స్ అట్లా ఫైవ్ వే
కలిపి చేస్తరా మీకొచ్చా చేయడం
చిన్న బతుకమ్మేమో మా ఇంటి
హ దగ్గరేనా మీ అమ్మ వారు హలో
రే గాని ఎక్కువ వెళ్ళంలే ఆ ఒక దీ ఒక దసరకు మాత్రమే పోతాం బతుకమ్ పండుగకు
హు హుమ్ హుమ్
లైక్ హాలిడేస్
హుమ్ హ పాపక్ చిన్న ఇల్లు పాపొచ్చిందా రాలేద
తను రాదండి ఇప్పుడు ఇంకా టెన్ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయితాయి కదా ఇంకా ఇంక వచ్చి అక్కడ్నే ఉండేదే కదా
ఉ